హలో!
ఆ..
మ్ కట్ చేకు
నేనేక్కడ కట్ చేస్తున్నానే దాంతో మాట్లాడినప్పుడు బానే మాట్లాడుతున్నానుకా
హ్మ్ సరే కట్ చేయకు చెప్పు
మ్
మ్
ఏం తినట్లేదు కదా ఇంకా అదే కొంచెం రైస్న్ క్యారెట్
మ్ మ్ మ్ మ్
ఎంత మందిక్ పిల్లలకి ట్యూషన్ చెప్పేస్తున్నావ్ ఏంటి
ఆడుకుంటుంన్న బొడ్డుద నేన్ నీక్ కాల్ చేసిన
అమ్మాయిస్ వాయిస్ ఇనబడ్తేనా ట్యూషన్ చెప్తున్నవేమో ఎంత మందిక్ అనుకుంటున్నా
ఆవ్
చెప్పమ్మ అద్ ఫోన్ చేసి చెప్పిందా మ్యారేజ్కీ
చెప్ చెప్పలేదే ఫోన్ చేయలేదు అసల ఇప్పుడిక్ వచ్చి దాంతో ఓ కాల్ కూడా మాట్లాడ్లేదు.
అవునా నాకు చెప్లేదే
ఆ నువ్ చెప్పావు కదా కాల్ చేయమని
మ్ అవును హలో! మాట్లాడవెంటే మరి మాట్లాడు కాసేపు కాన్సన్ట్రేషన్ చేసి ఆ
నేనే కదా మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడట్లేదు.
పల్లె పక్కెల్లి పోతునవ్ హ్
పక్కెళ్ళిపోతున్నానా నడుత్తున్నానే అటు ఇటు
ఇది ఇది ఫోన్ చేసింది రాత్ త్రా నేన్ అప్పుడే అప్పుడ్ ఫుల్ కోపంలో ఉన్నాను అప్పుడు ఫోన్ చేసిందది. ఫోన్ చేసి అలా మాట్లాడ్తవెంటే అంటుంది. ఆ
దానికి కోపం వచ్చేసింది నీ వాయిసు విని హ ఏంటి చెప్పు చెప్పు అం టున్నావంట నువ్వేం మాటడ్లేదంట ఏంటది చెప్పు చెప్పు అంటది కని ఏం మాటా మాట్లాడట్లేదు నేనే మాట్లాడ్తున్నాను ఇంకా కో ఆ కోపమచ్చి పెట్టేసాను అంటుంది.
మ్ హ్ పోనీలే
హుం
మాట్లాడదాం అనుకున్నాను ఇంకా నీరసంగా ఉందని మాట్లాడలా
ఇంకా టెలికాలర్ దానికి ఫోన్ చేసి చేశాను మీరు ఎవరు మరి ఇంకా రావట్లేదు కదా ఆ అదే
ఎవరు టెలికాలర్ ఎవరు ఆ దాని ఆ ఓకే ఓకే హ్మ్ దానికి లేదంటే ఏమని అడిగాను నేను హ్మ్ మాట్లాడిన వాళ్ళతో మాట్లాడొచ్చండి. హ్మ్
అంటే మనం చెయొచ్చు కదా చేయడానికి లేకపోయినా మనం చెయొచ్చు కదా అని చెప్పి
సర్లే గాని బిర్యానీ ఎలా చేస్తారు తెలుసా చిన్న
బిర్యానీ ఆ తెలీదు అదే మసాలాలు కట్టి ఏస్తారు కదా కానీ మనం ఏప్పుడు చేయలేదులే
చెప్ప ఆనేక తెలిసిన ప్రాసెస్ తర్వాత నేను చెప్తాను అలా చేయాల
ఫస్ట్ బిర్యానీ ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి తర్వాత అందులో ఆయిల్ వేయ్యాలి బిర్ బిర్యానీ అవి ఉంటది చూడు ఆ మసాలాలు కట్టి వేసు కోవాలి దాల్చిిన చెక్క లవంగాలు ఆకులు అవన్నీ తర్వాత ఆలం మసాలా మనం చేసుకుంటాం కదా
హ్మ్ అవన్నీ వేసుకోవాలా
ఆ మరి అవన్నీయ్యావ మరి టేస్ట్ రావాలి కదా బిర్యానీ తర్వాత మళీ ఆన్ ఆనియన్స్ వేకొని పచ్చిమిరకాయలో ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మళ్ళ మరి చికెన్ ముందు కడుక్కొని పెట్టుకుంటాం కదా
అవునవును
ఆ ఆ చికెన్లా కొంచెం పెరుగు అప్ ఉప్పు కారం అవన్నీ మసాలాలు గట్టటి వేసి బాగా పక్కన పెట్టుకొని తర్వాత రైస్ నీ సోనమసూరి రైస్ ఏ రైస్ వేసుకొని నువ్వు చేసుకోవచ్చు
హ్మ్మ్ అంతేనా నేన చెప్ప
అంతే
నేన ఏం చెస్తానంటే ఫస్ట్ ఫస్ట్ ఇం చెప్తాను చూడు ఫస్ట్ నేను యూట్యూబ్ లో చూస్తాను
ఆ మా మనము ముందు యూట్యూబ్ లో చూసే ట్రైన్ అయ్యములే
ఆ ఏ యూట్యూబ్ లో నాలుగైదు వీడియోస్ చూసి దేంట్లో బాగుంటే దాంట్లోకి లైక్ కొట్టుకుని పక్కన పెట్టుకొని చే చేసేటపుడు పక్కన కుంటాను వీడియో చేసినప్పుడు పక్కన పెట్టుకుని సేమ్ యాజ్ దాంట్లో అలాగస్తాడుో సేమ్ నేను అలాగేసా మొన్న ఒకసారి ఏమైంది అనుకుంటున్నావ్ హలో మోన్న ఏమైందంటే సేమ్ అలాగేనా రోయల కూర ఉంటది కదా ఆ రైల కొరండుదామని చెప్పి సేమ్ యూట్యూబ్ లో వీడియో పక్కన పెట్టుకుొని చేసాను మొత్తం నాశనం బా రాలేదు
హ
నాకే ఎగుట వచ్చేసింది తింటంటే
ఏ యూట్యూబ్
ఆడ ఎలా చేసాడంటే కాదు ఆడ ఎలా చేసాడంటే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు మూడు కలిపి పేస్ట్ పెట్టామ అన్నాడు మిక్సీ ఆ పట్టేేశాను మిక్సీ పట్ట తెనే తర్వాత ఆయిల్ వేసి దాంట్లో వేసామ అన్నాడ రొయ్యలు వేపేసి రొయ్యలు పక్క తీసి ఉల్లిపయ పేస్ట్ వేసామ అన్నాడు వేసేసాను తర్వాత రొయలే వేసేసాను ఉప్పుకారం మసాల అన్నీ వస్తేను చివరికి కూర అయింది కాగానీ బాలేదు కూర చెండిపోయింది అ
అయ్యో అంత కష్టపడి చెడిపోయింది
చాలా కష్టపడి ఉండే నాట్ని ఎ ఎంత అలా క అడిగిని తెలుసా రొయ్యల్ని టెక్ క చేస అయినా గాని పోయింది బాలేేదు అంటే నిల్వ ఉండడం వల్ల ఫ్రిడ్జ్ లో నిల్వ ఉండడం వల్ల అలా అయిపోయింది హ్మ్మ్
లేమామ్లేనే ఇప్పుడు ఇంక యూట్యూబ్ లోనే ఏ కర్రీ చేయాల అన్నా సరే యూట్యూబ్ ఆ విస్ మై ఫుడ్స్ ఒక ఉండేది మా అన్నయ్య ఇంకా అందులో చూసి వాడు ఏమేమి వేతున్నాడుో అన్ని తెచ్చసేవాడు ఇ ఏ ఏ కా సూర బ అంటారు కదా అది నా ఇంకా అన్ని బిర్యానీ మసాలాల అన్నీ ఇంట్లో ఉండే హ అప్పుడు నెంచి ఇకా మా అమ్మ లేనప్పుడయితే చపాతి చేసుకొని ఇంకా చికెన్ కర్రీ నిన్న కూడా అదే మా డాడీ చికెన్ తెత్తానంటే తమ్మన్నాను ఇంకా
హమ్ హమ్ నిన్న మాది చికిినే నేను నేను వండుతా అంటే మా అమ్మ వద్దంది మన రొయ్యలు దెబ్బకి వద్ద అన్నది అసలు వద్దంటే వద్దంత సర్లే ఎందుకు బతుమలుతున్నారని నేను మానేస ఉండలేదు
ఉ
ఉ
ఫన్లే ఫ్రీ అయిపోయా అంటయ ఇంకా వంట చేసి పెట్టేస్తారు
అవును ఇంకేంటి చెప్పాలి హలో
ఆ ఇదే మా కుక్క పిల్ల ఉంది కదా చిన్నది ఓదగా ఆడ అతుంది
వునా నాకుట ఇవ్వచ్చు కదా ఈసారి మాకు కుక్కపిల్ల పుడితే ద
ఇది తీసేసుకుంటావా నేను ముందు మా అమ్మకి చెప్పానా మా ఫ్రెండ్స్ క ఇస్తాను బొచ్చి కుక్క అంటే అ కొంచెం ఉంటది బొచ్చు అంతే అంత ఎక్కువ రాదు దీనికి క
అవునా సరలే ఏదో ఒకటి ఎంచుకుంటాం ఇవ్వు చార్ మ మగది ఇవ్వే మళ్ళీ ఆడద అనుకో పిల్లలు నేను పెంచలేనే బాబు
ఇది మొగదే మొగదే కానీ కొంచెం దానికి ఎల్ డా ఆ మ అక్కడక్కడ బ్రౌన్ గా మచ్చలు వచ్చినాయి నీ ఫోటో పెట్టాను చూడు అది అనమా
అవునా వద్దు ఈసారి విన్నప్పుడే ఇవిన ఎందుకంటే ఇప్పుడు నా పొజిషన్ బాలేదు కొన్ని రోజుల్లో మన పొజిషన్ బాగుంటే అప్పుడు దించుకోన ఇప్పుడు నాకే సరిగ్గ లేదు దానికి ఏం పెడతాము
ఆ చిన్నప్పుడు చుతే బాగుంటయిగా నీ పెద్ద అయ్యాక వాటిలిన్ని స్నానం చేపించాలి అట్లగా ఏంటి పేలు పడితే మళ్ళీను అవన్నీ చూసుకోవాలి
అవన్నీ తీతానులే ప్రేమంగానే చేతాను కాకపోతే ఇప్పుడు సరిగ్గా దానికి పెట్టలేమా పాలు అవన్నీ అంటే సరిగ్గా మేమే కొనుక్కంలేదు తర్వాత అయితే కొద్ది బాగుంటుంది కదా అని
ఆ
హమ్ తమ్ హోమ్ ది ఒకటి వచ్చిందే ప్రాజెక్ట్ జాయిన్ అవుతావా
వర్క్ ఫ్రమ్ హోమా జాయిన్ అవుతాన్ నేను నన్ను రెఫెర్ చెయ్ అయితే నిజంగానే వర్క్ ఫ్రొం హోమ్ హ్మ్
కాన్సెప్ట్ నేను నీకు తర్వాత చెప్తానే ఫోన్ లో
ఆ సరే
ఇంట్లో ఉండే చేసుకోవచ్చు బాగుంది కాన్సెప్ట్ చాలా బాగా డిజైన్ చేసారు
హ్మ్ హు ఆ ఈ ఇన్స్టాగ్రామ్ లో తెగ ఎతికెతన్ననే బాబు వర్క్ ఫ్రొం హోమ్ ము వర్క్ ఫ్రొం హోమ్ ము అని చెప్పి
ఎవరికి
తెగచూసేతున్నాను
అవన్నీ చూడకు నేను చెప్తాను అది చేసుకో చాలు హలో
అయ్ హ్మ్ హ్మ్
నేను చెప్తాను అది చేయే ఇంకేం వద్దే ఎ ఎవర్ నేను జాయిన్ అవుతాను దాంట్లో నేను జాయిన్ అవు అయితను వర్క్ ఫ్రొం హోమ్ లో నువ్వు జాయిన్ అవ్వు అంటున్నాను
ఆ అలాగే ఈ ఇంటి దగ్గరుండి చేసుకుంటే కరెక్టే కదా ఏవో వాయిస్ వినపడట్లేదా
ఉండుండు లైన్లో ఉండు రెండు నిమిషాలు హలో
సరే
హలో
ఆ చెప్
హలో చందు
హ్మ్ హ్మ్ వినబడుతుందే
హ్మ్ ఇనిప్
ఇ వాయిస్ పడట్లేదా నీకు
ఇప్పుడు ఇనిపితుందా హలో మరి మాట్లాడేవె ఫోన్ అయిపోయి నువ్వు ఫోన్ చేయిమళ్ళి మాట్లాడతను
ఇన్ పడినట్టే చెప్తున్నా
ఫోన్ అయిపోక మళ్ళీ చెయ్ నేను మాట్లాడతా అంటున్నానే
ఆ సరే బాయ్
హ్మ్ అ హలో